అండి
హలో
హలో
హాయ్ హె
అండ్ ఏం చేస్తున్నారండి
ఏముందండి బి ఫుల్ బిజీ అయిపోయినండి
ఎందుకు ఏం చేస్తున్నారండి దేనికండి ఏ ఏం వర్క్ చేస్తున్నారు
దేనిక ఈరోజు కొంచెం వర్క్ వెళ్ళిన అన్నమాట ఇక్కడ మిర్చి ఎరుతారు మాకు తోటలా అక్కడికి వెళ్ళిన ఇగ పొద్దున్నే వెళ్లినం అన్నమాట ఆ పొద్దున్న ఐదు గంటలకు లేసిన హు లేచి ఇంట్లో పని చేసుకొని ఇంకా పిల్లలు మమ్మీ వాళ్ళు ఇంటికెళ్ళారు
ఉహు ఇంకా అండి ఏరి రండి మరి ఈ రోజు
ఆ ఏరినమండి మీ చేరినం ఇంగా ఒకటి అయ్యింది ఇంటికి వచ్చేసరికి ఇంగా రాగానే మళ్ళీ నేను ఇట్లా వివో ఉంటది కదా మహిళాసంఘంది
ఉహు
దాంట్ల బీకే అంటే బుక్ బుక్ కీపర్ ని బుక్స్ రాస్తున్నా అన్నామాట ఇ వాళ్లకు వాళ్ళకు హ్ మీటింగ్ జరుగుతంది. స్ తిరిగే వాళ్ళకంటే రమ్మని అన్నారు. సరే ఎల్దం మనకు గూడ కొన్ని తెలుస్తాయి. తే కదా అని పోయిన అనమాట
అవున అండి
హ్
ఇంకా అండి ఇంకేం చేస్తున్నారండి.
ఏముందండి మీరే చెప్పాలే
హ్ పల్లి ఆడుతార అండి. మీరు పల్లి అడిర్ర అప్పుడు చిన్నప్పుడు
పల్లి అంటే ఆ డియ లేదండి నాక అంతా మేం సిటీలో పెరిగినం నాక్ గంత ఐడియా లేదు
రా రాళ్ళు పెట్టి ఇట్లా ఓ లేసి కోడతారుగా అండి కోడ్ బల్తోని రాళ్ళని కొట్టి మళ్ళ ఆ రాళ్ళు పట్టుకొని పేర్చాలి.
హ్
హ్ టీమ్ లాగా అనో ఓ ముగ్గురు
లం రాళ్ళు
ఫైవ్ పేడతరు త్రీ సోల్ంలో సిక్స్ పెడతారండి పైయితే ఆగేటట్టు అాంత ఫైవ వరకు
అంటే ఎంత హైట్ లో ఆగుతుందని అనుకునే దాన్ని బట్టి పెడతారా
వేర వాళ్ళం కొడతాం పెద్ద ప్రథ వడ్డ బై మళ్ళీ వస్తారు కండి ఇంకో వాళ్ళు వచ్చేపు
ఉహు ఒకవేళ వచ్చి లో పెట్టకపోతే
కొడతారు బాలుతో కొడతారు బాల్ తో కొట్టలేదండి దెబ్బ తకి ఇంకా
ఉహ్ హు
ఉహ్మ్ బాగుంటండి అది కూడా. తొక్కుడు బిల్లా ఆడిరండి
ఆహ్ తొక్కుడు బిల్లా చిన్నప్పుడు ఆడినామండి.
ఉహ్మ్ నాలుగు డబ్బాలు.
ఉహ్మ్ నాలుగు అంటే ఇట్లా ముందు ఒక ఒక ముందు రెండు డబ్బాలు గీ ముందు మూడు డబ్బాలు గీస్తారనుకుంటా. మళ్లీ తర్వాత ఆటోక్ క్కడబ్బా ఇట్ ఒక్కడబ్బ మళ్ళీ తర్వాత మధ్యలో ఒక డబ్బా. దాని తర్వాత మళ్ళీ రెండు డబ్బాలు. దానితర్వాత ఒక్ ఒక డబ్బా తర్వాత ఆవుటిగా అంటే బయటికి వచ్చేయడం. ఇంగా ఒక కాల్తో ఆడడం.
ఆహ్
అట్లానే ఆడేది. ఆహ్ ఎప్పుడంటే, ఎప్పుడున్న ఒకసారి ఊరికి హాలిడేస్ లో వస్తే. ఆహ్
ఉహ్మ్ పోయే ఆడేద అప్పుడు.
ఉహ్మ్
పచ్చ గిళ్ళల్ గిట్ల ఆడేదండి.
పచ్చగిళ్ళల్ ఆడేది
హు ఆడేది ఇట్లా మూడు ఇట్లా ఒక్కొక్క టైమ్ ల జారిపోయిది
ఉ మనకు ఉష్ తే ఎవరన్నా దగ్గర పోసుకుంటే ఆ మంచిగా ఎలా దొరుకుతాయి కదా కొంచెం చిన్నరాళ్లు
హు ఇట్లా ఇసుక లో పుల్లా ఆట ఆడేదాన్ని మేము ఆడేది
ఉ ఆడేది మేము కూడా అంటే చాలా చిన్నగా ఉన్నాం మేము అప్పు ఇప్పుడు ఆడి ఆడినప్పుడు కాబట్టి అంత గుర్తులేదు
పుల్ల జుబిస్తారు పు పుల్ల జూబిచ్చి అటు ఇటు అటు ఇటు అని యన్నో ఒకనా దాపెట్టి ఇక్కడ ఉందని చెప్తే అక్కడ పెట్టాలి
హు అక్కడ చూసి దొరకదు మల్ల ఒకవేళ ఉండే ఉంటది లేకపోతే లేదు
ఉండదు మాక్సిమం
హు ఇంకొకటి హు ఇవి ఈ కచ్చకాయలు అంటారు కదా చెట్టు కచ్చకాయలు అని అంటారు. ఎప్పుడైనా చూసిళ్ళా మీరు
ఆ చెట్టుకు కాస్తాయి కదండి
ఆ అయితే ఒక ఒకసారి మా పెద్దమ్మ తీసుకొని నేను చూడలేదు ఒకే ఆ చెట్టు గానీ అలా పెద్దమ్మ తీసుకొనిచ్ వచ్చింది చెట్టు కచ్చకాయలని అవి చూడ్డానికి లైట్ వేట్ ఉంటాయి కానీ అ బాగుంటాయి స్మూత్గా
అవును సౌండ్ కూడా బావస్తుంది కాయలు పైకి చెట్టు కూడా ఉంటాయండివి ఊర్లలో
నా దగ్గర ఇప్పటికీ పాలరాయితో చేస్తారు కదా ఆ పాల రాయితో చేసినా ఆ చిన్న చిన్న కచ్చగిల్లలు ఉన్నాయి వైట్ కలర్ ఏ ఇ ఎప్పుడన్న ఇసుకే మనం ఉన్న రీసెంట్ గా మేము గోదావరి దగ్గర కాని అట్లా వెళ్ళినాం అనమాట ఊరికెళ్తే అక్కడ గోదావరి దగ్గర అనమాట
ఉమ్
అక్కడికెళ్ళి ఆ ఉసుకలో నీళ్ళలోకి వెళ్తే అన్ని చిన్న చిన్న రాళ్ళు కొంచెం పెద్ద రాళ్ళు అట్లా సైజు రాళ్ళు దొరికితే తెచ్చుకున్నామండి
ఆ
అష్టాచెమ్మా ఆడెద మీరు
అష్ట చెమ్మ ఆడ్లే ఆడే ఇట్లా ఆడీ టైప్ ఆడి ఇట్లా ఉండి గీస్తారుగదా
నేను అదే ఎప్పుడు ఆడలేదు కాని అష్టచమ్మ ఆడేది చింత గింజలతో అవి రెండుక్కలు చేయడం బాలేదంటే ఇట్లా గీకేది కింద నేల యా
హ్మ్
గీకితే అది వైట్ కలర్ అయితే దాంతోనే అట్లా ఆడేది
అవునండి అట్లేనీ ఉంటాది కానీ ఇద్ద జరపడమ అంట ఇటు
ఇంగోటి చిందప చక్కలాట అని ఉంటది
అప్పుడు ఆడే కొట్టాలి పిక్కులు కొడదంటే పిక్కులు చాసుకోవాలి
హ్మ్ ఇంకొకటి ఏం టంటే అది గుంటల లాగా ఉంటది
కొటినీ కర్రలతోని కొడతా ఉంటే మళ్ళీ రాయిపైనే పెట్టాలి కర్ర కొ దాన్ని కొట్టుకుంటా మళ్ళీ రాయిపైనే కొట్టాలి రాయి పన పెట్టాలి
ఇంకొకటి ఏంటంటే అది ఆ కొకటి ఏం పచ్చిసు పచ్చిస ఆడేదా ఎప్పుడన్నా మీరు మేమైతే మేమైతే మా పాప పుట్టినప్పుడు కూడా బాగా ఆడినాం అండి
అవునండి
బాగుంటది అది ఇద్దరైనా ముగ్గురయినాట్ టీమ్స్ లాగా ఆడొచ్చు లేదంటే ఇండివజువల్ గాననా అడచ్చు
అని ఉంటది ఒక పేపర్ పైన రాసి అట్లా
ఆ అది తెలుసు
ఆ ఆడి అందరు కూడా
టాస్ ల ఇప్పుడు మీరు డాడీ అన్నారు కదా
మ్
అంటే ఇట్లా ఎక్స్ ఓ ఎక్స్ ఎక్స్ ఓ ఎక్స్ అని ఒకటి ఆడతారు ఎస్ ఓ ఎస్ అని ఒకటి ఆడతారు
మ్ సాస్ అంటరా మీరు
ఇట్లా పేపర్ కి అన్ని హోల్స్ పెట్టేది ఆ అన్ని కింద నుంచి హోల్స్ హోల్స్ హోల్స్ హోల్స్ పేపర్ మొత్తం హోల్స్ పెట్టేది అదొక్క గేమ్ లాగా
మ్
మ్ దాని తర్వాత ఇట్లా మనము ఎట్లా అంటే చుక్కలా చుక్కలు కాదు డబ్బాలే డబ్బలు గీయ ఆహా చుక్కలు గీయాలే చుక్కలుం ఎట్ల అంటే మనం ముగ్గుకేసినట్టే గాని అన్ని మనం ఫస్ట్ లైన్ ఎన్ని లైన్ ఎన్ని డాట్స్ పెడతామో మనం ఎన్ని లైన్స్ కిందికి వరుసగా పెడతాము అండ్ ఈక్వల్ గా ఉండాలనమాట
అని ఈక్వల్ ఉండి సమానంగా పేద రావాలా
ఆ ఈక్వల్గా పైన పది చుక్కలు పెట్టినామనుకో కింద కూడా పది వర్సలు పది చుక్కలు రావాలి
ఉహు
యనుకో ఆ డాట్స్ ని కలపాలనమాట అంటే ఒకరు ఇద్దరు ఉం ఇద్దరు ఆడిల్ అన్కో
మ్
ఒకరు ఇప్పుడు పైన ఒక గీత గీస్తే నా ఇష్టం ఉంటే ఆడ గీస్తా లేదంటే లేదు
మ్
అట్లా మీరు ఎప్పుడన్నా ఆడిల్లా అట్లా
నేన్ ఆడలేను
అండి బాగుంటదండి అది గేమ్ మళ్ళీ ఎప్పుడైనా కలిసిన డాడదామా గేం
మ్ మ్ త్తరణి
మ్ ఇంకేం ఆడేదండి మీరు
ఆ
చేసి ఆడేదండి
ఆ దాకోడమేగద
ఉమ్ రేస్ ఆడేది ఆ
ఉమ్
ఐస్ వాటర్ అని ఐస్ వాటర్ కూడా ఆడేది అంటే ఇట్లా కరెంట్ షాక్ లాగా అంటారు కదా
ఉమ్ మళ్ళీ ఇంకోటండి వీరి వీరి గుమ్మడి పండా అట్లా అందరు పోయి దాసుకోమంటారుగా అండి అది అది కూడా బాగుంటుంది
అది కూడా బాగుంటాది కానీ అది కొంచెం పెద్దగాయితే ఆడాలంటే ఆడలేం కదా
చిన్నళ్ళు అయితే ఆడుతారు చిన్నప్పుడు ఆడేది బాగా ఫేస్ కూడా బాగాడేదండి దాకుంటే దొరికపోయేది ఇంకా
ఉమ్ దొరకకపోయేది వచ్చి వెనక నుండి తీసుకట్
తీసుకుని దాసుకుని రావాలండి అవి కూడా బాగుంటుంది అే
ఉమ్
ఇంకా అండి
ఇది గింజలాట ఆడేదండి గుంటలు ఉంటాయి చింత గింజలు ఇట్లా కొన్ని తీసుకుంటాము అచ్చే ఇంకా కూడా దొరుకుతుంది లేదంటే ఇలా డబ్బాలాగా గీసుకోవచ్చు మనము గీసుకొని అందులో గింజలు ఆ సరే అన్నింటిలలో ఆరు ఆరు గింజలు వేసి నామనుకో
ఉమ్
ఆర ఆరు గింజలు వేసి ఫస్ట్ డబ్బాల నుంచి ఆరు గింజలు తీయాలి తీసి ఆ గింజలు ఒక్కొక్క దాంట్లో వేసుకుంట పోవాలి
అ
ఆ ఎక్కడకి లాస్ట్ అయితే ఇక్కడికి లాస్ట్ అయితు మన దాని తర్వాత వచ్చేది దాని తర్వాత వచ్చే దాంట్లో ఎన్ని గింజలు ఉంటే అన్ని గింజలు మళ్ళా మనకు మళ్ళా ఏం చేయాలి మళ్ళా వేయాలి ఆ గింజలు మన దాంట్లో ఎన్నిది ఎన్ని మన చేతిలు ఎన్ని గింజలు ఉంటాయి అన్ని గింజలు మళ్ళ వేయాలి
ఆహ
అది ఇప్పుడు ఆన్లైన్ లో కూడా దొరుకుతందండి ఉండేది చెక్క బాంటాంది.
ఆ అవునాన్
మీకు ఎప్పుడైనా లింక్ పంపిస్తా చూడండి బుక్ చేసుకోవచ్చు మంచిగా పిల్లలకు ఇండోర్ గేమ్ లాగా ఉంటది. టైం పాస్
ఊ చిన్నప్పుడు గోటిల్లాట కూడా ఆడేదన్ది మస్త్
అ గోటి లాట నేను కూడా ఆడేదాన్ని.
టుందండి. రౌండ్ గీసి అందులో వేసి కొట్టడమే
ఆ అదొకటి ఇంకొకటి ఇట్లా హోల్ లాగా
బద్ది యని అంటరు బద్ధి ఆటాని అడ్
అన్న ఆడతారు. అన్న గోలిలేస్తరు. ఇట్లా చెయ్యితోని కొట్టు కొట్టుకుంటూ కొట్టుకుంటూ పోయి అందులో వేయాలా
ఊ గ్రౌండ్ డబ్బా గీసి ఒక ఒక లైన్ గీసి ఆ లైన్ కి దాటిపోతానేమో సెకండ్ ఆ లైన్ ముందు పడి ఉంటనేమో ఫస్ట్
ఫస్ట్
ఇట్ల గోళలు లాగా వేసి ఎన్నెన్ని ఎన్ని గోళీలు అంటే అన్ని గోళీలు బట్టి ఆడేది
వేసి మళ్ళా ఆ గో అందులో ఏ గోలీ చెప్తే ఆ ఏ గోలీ వాళ్ళు ఏ గోలీ చెప్తే ఆ గోలిని కొట్టాలి మళ్ళా
కెల్లాలే ఇం ఇంకో గోళ తాకితే పిక్కే అవుట్ మళ్ళ అట్లా అవుట్ అయితే ఇంకో గోల్
గోలీలన్నీఆవ్ ఆపోజిట్ పార్ట్నర్ కు పోతాయి కదా
ఎన్నట్ల పోతాయి అది కూడా బాగుంటుందండి.
సరే
సరే అండి మరి బాయండి సరే బాయండి.